అవుండి మీరు బాన్నారా ఏం లేదండి వినిపిస్తుందా మీకు క్లారిటీగా వాయిస్ ఆ ఏం చేస్తున్నారంండి
ఏం లేదండి ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాం ఇంకా అన్నం తినలేదు అన్నం తినాలే
అవునా ఏం ఏం కర్రీ చేస్తారు ఇవ్వాళా ఇంట్లో
మా ఇంట్లో వచ్చేసి
అవునా మీ మదర్ చేస్త రా మీ వైఫ్ ఆ
మా వైఫే చేశారు ఆ మ మధ్యాహ్నం అంటే నయిట్ ఇటు నిన్న మటన్ ప్రిపేర్ చేసాము మధ్యాహ్నం వరకు అదే తిన్నాము ఓ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి టమోటో పచ్చ చ్చడి ఉన్నది దాంట్లో మనకి గారే మీ
ఆ ఆ
గారేమిర్చి గేర్లుమిర్చి అవీ ఉంటాయి కదా మీద బండిలా మీద
ఆఓకే ఓకే
అవి తీసుకోవడం జరిగింది దాంట్లో తినడానికి అదే విధంగా వాటర్ మెలన్ తీసు న్నాము ఇవన్నీ తినేస్తామున్నా ఇప్పుడు తినేసి పండుకుంటాం
హవునా ఉ ఏం చేస్తున్నారు మీ వైఫై ఆ మేము వచ్చేసి కాకరకాయ టమాటా కాకరకాయ ఫ్రై తిన్నాను
అవునా మా వైఫ్ వచ్చేసి ఇంట్లే ఇంట్లోనే ఉంటారంండి ఖాళీ గానే ఉంటారు వంటలు గింటలు చేస్తారు హౌస్ వైఫ్ లు చేస్తారు చాలా వంటలు అద్భుతంగా చేస్తారండి ఆ బాగా రుచికరంగా చేస్తారు
అవునా
ఆ మా మమ్మీ బాగా ప్రిపేర్ చేస్తారు మా మమ్మీ మమ్మీ లెక్కనే ఈమె కూడా చాలా మంచిగా చేస్తాది
ఆ
ఓకే ఇప్పుడు బిర్యానీ బాగా చేస్తారు మీరు చదువుకున్న ఆ టైంలో మీకు నచ్చిన సబ్జెక్ట్ ట్ అంటే ఇప్పుడు నాకు బయాలజీ అంటే ఇష్టాము అప్పుడు మీక ఏ సబ్జెక్ట్ ఇష్టాము
నాకు జూవాలజీ
జూవాలజీ ఆ ఓకే ఓకే రైట్ అంటే జువాలజీ లో ఏమి ఏమి ఉంటుంది ఇప్పుడు
ఏ మన అవయవాల గురించే ఉంటుంది ఇగ అని
ఆహా అంటే ప్రతి ఒక్క దాని గురించి ఉంటది
ఉమ్ అవును
ఇంకా మీరు స్టడీ చేసినప్పుడు మీకు మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ఉండేనా
నాకు ఆ టెన్త్ వరకు ఉంది ఇంటర్ లో లేదు మ్యాథమెటిక్స్ అ
అవును టెన్త్ లో మరి మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ అనేది సబ్జెక్ట్ ఉండే కదా దానిలో అవునా ఏ ప్లస్ బి హోల్ స్క్వేయిర్ అని అట్లాంటి సూత్రాలు ఉంటాయి కదా
అందుకే నాకయి నోటికి ఉండవు, గురతండదనే నేను అయి తీసికోలేదు. మ్యాథమెటిక్స్ అసలు నాకు అంచుకు గుడా రాదు
అంచుక్ కూడా రాదా
అంచుక్ కూడా రాలేదు ఎందుకంటే! నాకు అంటే అన్ని లెక్కలు చేయగలుగుతా, ఈ వడ్డీ లెక్కలు అంటార్. గదా ఇవి రావు
ఆ వడ్డీ లెక్కాలంటే ఇంట్రెస్ట్ అంటే మనం ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది ఎన్ని మంత్స్ ఆ ఫైవ్ పర్సెంటేజ్ ఏది ఎట్లా తీకోవాలె టెన్ పర్సంటేజ్ ఎ తీసుకోవాలనేది అనేది అది కాలిక్యలేషన్స్ చేయాలి
ఆ అవును అయితే ఒకసారి ఏమైందంటే మేము ఒకరికి ఇచ్చేదుండే అయితే యూట్యూబ్ లో గొట్ట వడ్డీ లెక్కలు ఎలా చెయాలియా అని. చేస్తే వచ్చిది ఆ కాలిక్యలేటర్ లో గొట్ట వచ్చింది.
అయితే ఇప్పుడు ప్రజెంటు అక్కడ మీరు ఉండే ప్రదేశంలో మీకు రైల్వే స్టేషన్ అనేది ఉందా?
లేదండి మాకు టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటది, ఆ ఉంది.
ఓకే మీరు ఎప్పుడైనా ప్రయాణం చేయాలంటే బస్సులోనే చేస్తారా
ఆ మాకు వెహికల్ ఉంది ఆటో బస్సు ఆ ఎంతగుందొ ఆ ఆటోలను తిరగుతం మ్యారేజ్ అయినా క్యాన్ చేల్లిగా మా హస్బెండ్ ఆటో కొనుక్కున్న దంచే, ఆటో ఇంతకు ముందు పెళ్లి కాక ముందు. ఈగ నేను ఎట్ వెళ్ళకపోయేది కాలేజ్ టూర్స్ స్కూలు లేదా ఇల్లు అంతే. ఎటు ఎల్లకపోయేది సంబర్ హాలిడేస్ కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అట్లా పోయి. చ్చేది
ఇప్పుడు హైదరాబాద్కి పోవాలనుకోండి ఆటోలోనే వెళ్తారా
ఆ అయ్యో అంత దూరం హైదరాబాదు ఆటోలో వెళ్తామా అండి
అడుగుతున్నా? ఎటు వెళ్ళిన ఆటోలో వెళ్తాము అంటే మరి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు, ఎట్లా పోతారు మీరు ప్రయాణించే.
ఆ ట్రైన్, ట్రైన్ కేళ్తాం వీలై. టె లేకుంటే బస్సు నాకు ఏ వెకిలైయినా పడిద్ది కార్ పడిద్ది అన్ని వెహికల్స్ పడతాయి, కొంత మందికి బస్ ఎక్తే వార్న్థింగ్స్ అయితయి గదా.
అవును, నా కూడా బస్ ఎక్కితే ఆ బస్సు యొక్క స్మెల్ కి కార్ లో కూ. తుంటే కారు యొక్క ఏసీ స్మెల్ కి వామిటింగ్స్ అయితే ఇట్లా కక్కు
ఆ నాకలాంటి డిస్టర్బెన్స్ల లేవ్వండి.
అంటే మీకు మంచి ఒక అదృష్టం అది ఎం .
ఆ అవును ఎందుకంటే ఎ ఒకప్పుడు అంటే మా హస్బెండ్ ఆటో కొనుకున్నప్పుడు. నన్ని మా అమ్మ వాళ్ళి ఇంటికి పంపాలంటే మా హస్బెండ్ నన్ని. బస్ లో అంపిచేది అప్పుడు ఒకదాన్నే వచ్చేది గదా వాథింగ్స్ అయినా ఏయయినా, కాకపోయది ప్రెగ్నెంట్ అప్పుడే నాకు వాథింగ్స్ బాగా గు. ఘోరంగానై
అవునా మీరు ప్రెగ్నెన్స్ ఉన్నప్పుడు మంచి మంచి జాగ్రత్తలు తీసుకున్నారా మరి
తీకున్నాను అసలు ఏం తినుకుంటా ఉండేది ఊరికే ఏం తిన్న బయటికి వచ్చేది ఆ బాగా వాంథింగ్స్ న్నాయి నాకు ఫైవ్ మంత్స్ దాకా బాగుండే సిక్స్ మంత్ పడుతది అనంగా పోయినాయి వాంథింగ్స్
ఆ ఇగ మంచి సిక్స్ మంత్స్ నుంచి మంచిగానే ఉన్నరు
ఆ తర్వాత అన్ని తిన్న ఇంగ
ఓకే మరి ఇప్పుడు ఇవన్నీ మీరు జీవితంలో చూసారు కదా మంచి చెడు ఇవన్నీ అయితే మీకు
వా జ
చెప్పండి
మీరేదడప్ప పోతున్నారుగా
ఇవన్నీ చూసారు కదా లైఫ్ లో అంటే మనము లైఫ్ లో మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి జీవన శైలిని అనుభవ అనుసరించాలి
అ ఏమ అంటే అర్ధం కాలేదు నాకు
అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఎట్ ఆ ఎటువంటి ఫుడ్ తినాలి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఫుడ్ లే జాగింగ్ లాంటివి చేయాలా చేయకూడదా
గురి వె అల్ పోప్పు ఇగ లేడీస్ అంటే జగింగ్ అంటే ఇంట్లో వర్క్ చేతే అది జగింగ్ ఎక్సర్సైజ్ ఇగ ఆ బాయ్స్ అంటే ఇగ నాకు తెలిలేదు కానీ ఇగ గర్ల్స్ అయితే ఇగ వంట చేయడం పిల్లల్ని ఎత్తడం అవి తీయడం అయ చేయడమే మాకు అదే ఎక్సర్సైజ్ తిండి అంటే ఇగ ఫ్రూట్స్ స్ అన్ని రకాల ఫ్రూట్స్ తినాలి ఏ సీజన్ ఫ్రూట్ ఆ ఫ్రూట్ తింటనే ఉండాలా అవు ఇగా హెల్త్ విషయం అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి ఎప్పుడు ది అప్పుడు పలి
మంచి ఫుడ్ అంటే ప్రోటీన్ ఉన్న ఫుడ్డా లేకపోతే ఎట్లాంటి ఫుడ్డు
ఫుడ్ అంటే ఇగ
ఓకే నేను చెప్త్ అంటే నేను చెప్పేదంటే ఫుడ్ అంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలే ఎటువంటిది మనకి ప్రోటీన్స్ అంటే చూడండి వెజిటబుల్స్ లలో వచ్చేసి మనకి మూలకాయ కావచ్చు లేకపోతే మనకి నాన్ వెజ్ లేతే చికెన్ మటన్ ఫిష్ కావచ్చు ఫిష్ చాలా మంచి ది ఫిష్ తినడం వల్ల ఏందంటే మ్ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటది దాంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు మనకి చికెన్ లో కొద్దిగా మటన్ లో కూడా బ్యాడ్ కొలస్ట్రాల్ ఉంటది కాని చికెన్ ఫిష్ లో అసలు ఉండదు కాబట్టి ఫిష్ తింటే చాలా మంచిది కాకపోతే దా
నె అ
చాపలల్లో ముళ్ళలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంది దాన్ని స్పెసిఫిక్ గా తినరు అది ఇంకో ఏ తేళ్ళు
చ
ఆ స్మెల్ బాగా నిస్వాసన వస్తదిగా చెప్పండి నాకు ఇష్టమే అండి స్ చేపలంటే ఇష్ ష్టమే నాగూడ నెంగూడ చపలు తింటాను కాకపోతే చపలు తినేటప్పుడు వాతావరణం అనేది మంచిగా ఉండాలి వర్షాలు వర్షాలు పడేటప్పుడు చపలు తినొద్దు గోబాగా నిస్వాసనొస్తాధి వింటన్నారా
ఉమ్
హలో
లేను ఆహా ఇకా హెడ్ మా
ఆ వినిపిస్తుంది చెప్పండి
హలో హలో వినిపిస్తుందా సార్
ఆ వినిపిస్తుంది చెప్పండి
హలో
ఆ చెప్పండి మీరు చెప్పండి
చాప్ప ముక్కలల్లో హెడ్ ఇ మాత్రమే ఎక్కువగా తింటా
ఓకే
పాపముక్కలల్లోని ఏవో ఎడ్లు మాత్ మే ఎక్కువగ తింటా అ
ఉమ్
హలో హలో హలో